హలో హలో
హలో
బావున్నర
బాగున్నా నువ్వెలా ఉన్నావు?
ఉ బాగున్న ఏం చేస్తున్నారు?
ఏం లేదు. ఖాళీ నువ్వు
ఎముంది రొటీన్
ఇంతేనా
నాకు నేను కూడా బాగున్నాను. కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా.
అవునా
ఉ
నాకు కూడా సేమ్ అలానే ఉంది బోరింగా
అవును వర్క్ స్టడీ సేమ్ షెడ్యూల్ ఎవరీ డే
ఈ వీకెండ్ ఫ్రీ ఏనా నువ్వు?
ఈ వీకెండ్ ఒకే ఐఏఎమ్ ఫ్రీ ఎందుకు
ఏం లేదు అలా ఒక ట్రిప్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఫ్రీ ఉంటే నువ్వు కూడా వస్తావేమో అని.
అవునా గుడ్ ఐడియా ట్రిప్ అంటే నాకు చాలా ఇష్టం.
అయితే ఫ్రీ ఉన్నట్టేనా మరి వస్తావా?
మరి ఎక్కడికి వెళ్ళాలని ఫిక్స్ చేస్తున్నారు.
నేనైతే బీచ్కి వెళ్దాం అనుకుంటాను. అక్కడయితే బాగుంటుంది కదా. ఈవ్యూ అలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది.
అవును బీచ్లో మార్నింగ్ సన్ రైజ్ చూడటం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
అవును సన్ రైజ్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి.
పర్లేదు లే మార్నింగ్ సన్ రైజ్ కోసం లేద్దాం ట్రిప్ కోసంకే కదా
మరి ట్రిప్ డ్యూరేషన్ ఎంత వన్ డే లేక టూ డేస్ పెట్టుకుందామా.
ట్రిప్ డ్యూరేషన్ వన్ డే అంటే కష్టమ అయితది. టూ డేస్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వన్ డే అంటే మనకు మళ్ళీ హరియప్ హరి బరి ఉంటుంది. అందుకే ఎంజాయ్ కూడా అంత చేయలేము వన్ డే అయితే టూ డేస్ అయితే బెస్ట్ కదా
కరెక్ట్ వన్ డే లో మనం ఎలా కంప్లీట్ ఎక్స్ప్లోర్ కూడా చేయలేము.
హు కష్టమ అయితది. ఎక్స్ప్లోర్ చేయడానికి మరి ట్రావెల్ ఎలా చేద్దాం బస్సు ట్రైన్ ఆర్ కార్ ఇలా
ట్రైన్ జర్నీ నాకు చాలా ఇష్టం విండో సీట్ లో వ్యూస్ చూడచ్చు మంచిగా అలా అలా ట్రైన్ లో ఎంజాయ్ చేయొచ్చు మీ
అవును ట్రైన్ జర్నీలో నేచర్ చాలా బాగుంటుంది. నేచర్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు ట్రైన్ లో అమ్మడానికి వచ్చే స్నాక్స్ లైక్ చాయ్ సమోసా బాగుంటది.
అవును అలా ఫీల్స్ రివర్స్ కూడా చూస్తూ మంచిగా చిన్న చిన్న విలేజెస్ చాలా బాగుంటాయి చూడడానికి ఏ
జర్నీ ఓకే గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటది.
మా టికెట్స్ ఎలా ముందే బుక్ చేయాలి.
అవునా ఆన్లైన్ లో ఈజీగా బుక్ చేయొచ్చుగా
ఆ మరి స్టే ఎక్కడ ప్లాన్ చేద్దాం.
స్టే అంటే మరి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కాకుండా ఓకే సింపుల్ హోటల్స్లో క్లీన్గా ఉంటే చాలు మన బడ్జెట్లో
అంతే అవును బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్
హు ట్రిప్ ఎంజాయ్ చేయాలి. కానీ ఓవర్ స్పెండ్ ఓవర్ స్పెండ్ అవ్వకూడదు.
మరి ఫుడ్ గురించి ఏం ప్లాన్
ఫుడ్ అంటే ట్రిప్ లోకల్ ఫుడ్ ట్రై చేయాలి. మరి ఏదో మనకి తెలియని ఫుడ్ కాకుండా మన లోకల్ ఫుడ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది.
ఆ అవును కాని న్యూ డిషెస్ టేస్ట్ చేస్తే చాలా ఫన్ ఉంటది కదా కొత్త కొత్తగా
అవును బీచ్ ప్లేసెస్ లో సీ ఫుడ్ ఫేమస్ ఉంటుంది కదా లైక్ తవా ఫిష్
మరి బ్రేక్ఫాస్ట్ ఎలా సింపుల్ గా చేసేది దమ
అంతే లంచ్ టైంలో లోకల్ రెస్టారెంట్ ట్రై చేద్దాం. ఈవినింగ్ టైంలో బీచ్ సైడ్ టీ తాగితే బాగుంటుంది.
తో టీ తాగితే చాల రిలాక్సింగ్
హు మళ్ళీ ట్రిప్ లో ఏమేమి ప్లేసెస్ చూడాలి.
ముంది బీచ్ కాబట్చ్చ బీచ్ లైట్ హౌస్ అక్కడ దగ్గరలో ఏమైనా పార్కు మ్యూజియంస్ లాంటివి ఏమైనా ఉంటే అడ్జు అటువంటివిన్నా కూడా చూడచ్చు.
హు ఫొటోస్ కూడా చాలా తీసుకోవాలి.
అవునవును మెమోరీస్ చాలా ఇంపార్టెంట్ కదా
మన ఏమున్నా లేకున్నా మెమరీస్ చాలా ఇంపార్టెంట్ కెమెరా తీసుకెళ్ళాలి లేకపోతే ఫోన్ సరిపోతుందా.
ఫోన్ కెమెరా సరిపోతు ంది ఎందుకంటే ఇప్పుడు ఎలాగో అన్ని ఫోటోలు మంచి వస్తున్నాయి క్లారిటీ
మరి ప్యాకింగ్ గురించి ప్లాన్ చేద్దామా
హు లైట్గా అపేక్షయాల ఎలాగో టూ డేసే కదా
క్లాత్ చార్జర్స్ వాటర్ బాటిల్ సన్ గ్లాసెస్ మెయిన్ సన్ గ్లాసెస్ అయితే మెయిన్గా తీసుకోవాలి మనకు ఫొటోస్ బాగ రావాలి అంటే
సన్స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ లేకపోతే ట్యాన్ ఒస్తది
అదీ నిజమే ఫస్ట్ టైం మన కెమెరా పిక్స్ కావు ఓన్లీ ఫోన్ కెమెరాస్ మరి జర్నీలో మ్యూజిక్ ప్లే చేద్దామా
ఎస్ సహస వింటుంటే జర్నీ నుంచి ఎంజాయ్గా ఉంటది కదా
అవును మరి స్మాల్ గేమ్స్
గు గుడైడియా కార్స్ తెసుకెల్ సో
కాడ్చా మరి కాడ్చ్అంటే ఈ ట్రైనలల్లో టీసీ వాళ్ళొ స్తే
టీసిస్ వాళ్ళ వస్తే ఏముంది ఇక అడ్జస్ట్ చేసేయాలి అలా అలా
అందుకే ఫోన్లో గేమ్స్ బెస్ట్
అదే
మరి ఈవినింగ్ బీచ్లో వాక్ చేయడం అవును ఆడ చ్ బట్ ఏమో మరి బీచ్ లో ఈవినింగ్ వాక్ చేద్దామా
ఊమ్ చేద్దాం సాండ్ మీద నడవడం చాలవ్ గ్లాస్ ఉంటది కదా
ఊమ్ సన్ సెంట్ చూడ్డం చాలా బ్యూటిఫుల్ ముమెంట్
అవునవును స్కై కలర్స్ గూడ చేంజ్ అవుతాయి మస్తు ఉంటాయి
మరి నైట్ టైమ్ బీచ్ సైడ్ లో కామ్గా కూర్చుందాం
కూచుందాం బేఫ్ సౌండ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటది కదా అఆ అవునవును అదే
ట్రావెల్ మనకి న్యూజ్ న్యూ ఎనర్జీ ఇస్తుంది
నిజామ్ అసల్ స్ట్రెస్ కొంజెం తగ్గిపోతాది కొంచెం రిలాక్స్ ఉండొచ్చు ఉన్న టెన్షన్స్ అన్ని లైట్ గ అలా మర్చిపోవచ్చు
మరి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బీచ్క్ వెళ్ళమా
వెళ్దాం ఖచ్చితంగా మంచిగా ప్రశాంతంగా సైలెంట్ గా మార్నింగ్ మార్నింగ్ మంచి ఉంటుంది
మార్నింగ్ వాక్ చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం
ఆ అప్పుడు కొన్ని ప్లేసెస్ గూడా అట్లానే విజిట్ చేసేద్దాం దాన్ తర్వాత
ఉమ్ లోకల్ మార్కెట్కి కూడా వెళ్ళొచ్చు
అవును స్మాల్గా మంచిగా అలా చిన్న చిన్న ఏమైనా మంచితే తీసుకోవచ్చు మనం కూడా మన బడ్జెట్ లో
ఊ ట్రిప్ మెమోరీస్ కోసం అది బాగుంటది ఏది బావుంటుంది
తర్వాత మళ్ళీ అవన్నీ చూసుకుంటే గుర్త్ చూసుకుంటే చాలా అసలు ఎంజాయ్మెంట్ ఉంటుంది మెమోరీస్ అన్ని అలా గుర్తొస్తూ ఉంటాయి
మరి రిటర్న్ జర్నీలో రెస్ట్ తీసుకుందామా
ఉమ్ చూద్దాం ఎలాగో టైం ఉంటది కాబ టీ ఇయాలా ట్రిప్ గురించి మాట్లాడుకుందాం
ఫన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకుందాం
ఆ నిజమే యస్ ఆ ట్రిప్స్ ఆల్వేస్ జు గుడ్ మెమోరీస్ కదా
మరి నెక్స్ట్ టైమ్స్ హిల్స్ ట్రిప్ ప్లాన్ చేద్దామా
సూపర్ ఐడియా సార్ ఖచ్చితంగా చేద్దాం మంచిగా కూల్గా ట్రెక్కింగ్
ట్రెక్కింగ్ చాలా బాగుంటది
ఉమ్ నిజంగా మస్తు పీస్ఫుల్ గా ఉంటది అక్కడ
నేచర్ ప్లేసెస్ ఆల్వేస్ మైండ్ ఫ్రెష్ చేస్తాయి్
అవును ఎగ్జాక్ట్ గా ట్రావెల్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్ అంటారు కదా నిజమే అనుకుంటా
మరి ఈ ట్రిప్ ఫైనల్ గా కన్ఫామ్గా
పక్కా కశితంగా వెల్ధమ్ నువు ఒకాడనైవ్ వెలాలా లేకా ఫ్రెడ్స్ ఎవరైనా వస్త్రార మాలి మనాథో
ఫ్రెండ్స్ ని అడగర్ స్నాయాక్స్ బ్యాగ ఇవన్నీ సెట్ చేసుకోవాలి తర్వా మన బడ్జెట్ లో వెళ్ళి పోవాలంటే
అవును కొన్ని వచ్చేసుకో అవి ఎందుకంటే వక్ అవును వీకెండ్ ప్లాన్ చేసి న్నాం కాబట్టి ఇప్ప నుంచి అన్ని చూసుకోవాలి మనం
మళ్ళీ వీకెండ్ కాబట్టి టికెట్స్
అవున అవును ముందే బుక్ చేసుకోవాలి మళ్ళీ మనం
ఉమ్ స్లీపర్ స్లీపర్ బుక్ చేస్తాం
ఆ స్లీపర్ బెస్ట్
లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది నైట్ టైం అయితే
అవున ఇలా నైట్ జర్నీ చేద్దామా లేకపోతే డే టైమ్ స్టార్ట్ అవుదామా
లేదు నైట్ జర్నీ బాగుంటది వెళ్ళేటప్పుడు నైట్ జర్నీ ఓకే లేకపోతే ఒక డే వెళ్ళేటప్పుడు డే జర్నీ చేస్తే వచ్చేటప్పుడు నైట్ జర్నీ చేద్దాం లేకపోతే వెళ్ళేటప్పుడు నైట్ జర్నీ చేస్తే వచ్చేటప్పుడు డే జర్నీ చేస్తాం
ఓ ఎలా ఎలా చూద్దాం అయ
ఏమంటారు మరి ఇంకా ఫ్రెండ్స్ కూడా అడుగుదాం
అంటే ఆలైన్ కూడా కొంచం క్లారిటీ ఇచ్చేసింది అనుకో మనం ముందే బుక్ చేసుకోవచ్చు కదా టికెట్స్ అందరికి తగ్గట్టుగా
అవునవును మనం
మనకి తీసుకోవలేం టికెట్స్
అవును వీకెండ్ టైం కాబట్టి ఓకే మరి రేపు కాల్ రేపు అందరిని తెలుసుకొని ఎ కాలేజ్